హలో ఉమ్ నమస్కారమండి బాన్నరా అండి
ఉమ్ బాగున్నాం మీరేలా ఉన్నారు
ఉమ్ బాగున్నామండి
హుం ఏం చేస్తున్నారండి
మేము ప్రజెంట్ ఖాళీగానే ఉన్నామండి
ఉ
ఉహ్మ్ మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి టైం ని ఎలా వాడాలా అని ఎట్లా సద్ ద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాండి
అవునా అండి ఉహ్మ్
టైం చాలా అమూల్యమైనది కదండండి
ఉ అవును కదండి ఇంకా మనం లేచినప్పటి నుం చ్చి ఇగ మీరు కాలేజ్ స్టూడెంట్స్ కాబట్టి
ఉ
ఏ టైం కిలా లెవ్వాలి ఏందన్నది ముందే ముందు రోజు కొంచెం ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతది మీకు
ఉ
ఉమ్
ఇంకా ఉ టైమ్ అనేద్ ఎవరి కోసం ఆగదు కదండండి
ఉమ్ ఎందుకువుతుందండి అది వెళ్లిిపోతనే ఉంటది కదా ఎవరి కోసం ఆగాదు అందుకే మనం ఎప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు కంపల్సరిగా చేస్తూ ఉండాలన్మాట
ఉమ్
వాయిదా వేయ్యకూడదు
అవునండి
ఉమ్ మమ్ములు ఇప్పుడు ఎట్లుంటారంటే జనాలు ఆ ఏముందిలే ఈ రోజు కాకపోతే రేప్ చేసుకునేదిలే అనేసి అనుకుంటాము స అట్లాగే రేపు కూడా అట్లానే అనుకుంటాం ఈ రోజు వద్ద్ లే రేపు చేసుకుందాము అనేస్ సో అట్లా కాకుండా ఎప్పదప్పుడు చేసుకుంటే మనకు టైమ్స్ సేవైతది
అవునండి
ఉమ్
ఇంకా అంతేకాకుండా సమయం అనేది వృధా చేయకూడ్ దు కదండండి
ఉమ్ అదే నేనిందాక చెప్పింది కూడా అదే అన్ మాట అట్లా ఇప్పుడు ఈ రోజ్ జేయాల్స్ నప్ పని ఈ రోజే చేసాంమానుకో రేపు నీక్ బడ్డే నుండదు ఆ ఈ రోజ్ జేయల్స్ పని అలాగే ఉంచితే రేపటి వర్క్ చేయాలి ఈ రోజు వర్కు డబుల్ చేయాల్స్ సోస్తది
ఔనండి
ఉమ్
ఉమ్ సమయం అనేది మన గురువు అండి
ఉమ్ ఔను
ఉమ్మ్ అంతేకాకుండే ఇప్పుడ్ చూడండండి సమయం అనేది అందర్కి సమానంగా లభిస్తుంది ఒకరి కేక్కువ తక్కువ అనేది ఉండదు మనం వాడుకునే దాన్ని బట్టి అది
ఉమ్ కరెక్టే ఇప్పుడు మనం లేచే టైమ్ నే పడుకునే టైమ్ తో సహా మనం ఏమంటారు ప్యడ్ షెడ్ డేస్ కోవచ్చు ఇప్పుడు కొందరు ఎర్లీగా లేస్తరు మాన్నింగ్ ఫై కే లేచి వచ్ చేసుకునే వాళ్ళుంటరు వాళ్ళకు వాళ్ మంచి యూటిలైజ్ జేస్స్ కుటున్నట్టు టైంని ఇప్పుడు లేట్ గా లేచే వాళ్ళుంటరు కద ఎయిటో క్లాక్ నైనో క్లాక్ లేచే వాళున్ టరు గద అట్ల వాళ్ళు వేస్ట్ చేసుకున్నట్టు సో టై అందర్కి సమానంగ్ ఏ ఉంటది కాకపోతే మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటది దాన్ని బట్టే మన ఫ్యూచర్ గూడా డిసైడైతది ఇగ
ఔనండి
ఆ
ఆ ఇ అదే అంతేకాకుండా ఆ సమయం అనేది చాలా ప్చ్ విలువైనదండి అది తిరిగి రాదు ఎప్పటిక దాన్ని మనం చాలా గౌరవించాలి మన్ము మన జీ దీవితాన్ నైనా మార్చుకోగళ్తాం గాని ఆ సమయం ని మార్చుకో వాళలేము
ఉమ్ ఔన్ డెఫినెట్ గా అదెందుకంటే ఏళ్ళిపేయిన సెకెన్ ఇప్పుడు ఏళ్ళిపేయినట్టే ఇంకా మళ్ళీ తిరిగి రాదు మనమేం ఏం చెయ్ లేము సో ఇప్పుడు చాల్ సిన ఒక్ సపోర్ట్ జేసేసుకుంటే బాఉంటది మనం ఎవర్ కైనా ఈ టైం టు వోస్తాము అని చెప్పాంమనుకోండి ఆ టైంకే వెళ్ళాలి మనం ఎందుక్ కంటే వాళ్ళ టైం వేస్ట్ కావద్దు మన టైం వేస్ట్ కాకోడ్ దు సు ఇప్పుడు మనం వెళ్ళకుండున్ తే వాళ్ళ టైం వెష్ జేస్ నాట్టే గదా
ఔనండి
ఉమ్ సో అట్లా ఉండాలే టైం విష్ యంలో కంపల్ సరీ
ఉమ్ ఉమ్మ్
అదేనండ్
ఇంకా సమయం అనేది ఓర్పుని పెంచుతుందండి
ఉమ్ ఔను
హుమ్ ఇంకా సమయం అనేది అభిరుద్ధికి ఆ ద్రోహద పడుతుంది
హ్మ్ ఎట్లా అంటే ఇప్పుడు మనము కొందరు ఏం జేస్తారంటే ఒక వర్క్ ఏదన్నా మీక్ అసైన్ చేష్ నప్పుడు కోద్ దరు షార్ట్ టైమ్ లో అంటే కొద్ది టై లోనే ఐపోగోడ్ తరు కొందరు ఏమో చాలా ఎక్కు టైం దీస్ కుంట్రూ అన్ మాట్ టా ఆ సో అట్లా దాని వల్ల గూడా బెనిఫిట్స్ ఉంటాయ్ మనం బ్రెయిన్ ఎంత పెట్టి యూస్ చేసి మనకున్న టైమ్లో మనం ఎంత బాగా డెవలప్ చేసుకుంటున్నాం మన వర్క్ మన స్కిల్స్ ని అనే దాన్ని బట్టి కూడా ఉంటుందనమాట
ఆ ఇంకా సమయం అనేది అనుభవాన్ని పెంచుతుంది అనుభవం పెంచుతుంది తర్వాత అభివృద్ధి ఆ అభివృద్ధి మన లైఫ్ ని అది చాలా డెవలప్ చేస్తుంది
హ్మ్మ్ అవునండి మనం ఏ టైలో ఏదిచే కరెక్ట్ టైమ్లో అన్ని కరెక్ట్గా చేసి టే డెవోల్ప్ అవుతుంది లేదు అన్ని డిలే చేసుకు వెళ్తే రామన్న చేతులతో మనం కొలబ్స్ అదే నాశనం చేస్ కున్నట్టే అవుతుందండి
ఉమ్ మనము సమయాన్ని సరిగ్గా వినియోగించాలండి
ఉ వినియోగించుకోవాలి కదండి నేనిందాక చెప్పినట్టు అంటే ఏ టైంకి ఏది చేయాలో ఆ టైంకి చేసేస్తే అయిపోతుంది మనకి ఇప్పుడు ఏదైనా వర్క్ వర్క్ చేస్తున్నా మనం ఆగిపోకుండా ఆ వర్క్ చేసేసేయాలి ఏ రోజుది ఆ రోజు చేసేసుకు అయిపోతుంది డిలే చేయ్యకుండా
ఆమ్
అదేండి
ఇప్పుడు సమయం అనేది విజ్ఞానానికి మూలంమండి
అవును కదండి మనం ఎట్లా వాడుకుంటున్నాం అనేది కూడా ఆ మన మీదే డిపెండ్అయి
అవునండి సమయం అనేది చూడండి ఇప్పుడు అవ అవకాశాన్ని ఆ సృష్టిస్తుంది తర్వాత విజయవంతమైన జీవితాన్ని విజయవంతమైన జీవితానికి అది ఒక ఆధార పడుతుంది ఆధారం ఇస్తుంది
ఉ అవును మనం ఇప్పుడు సమయానికి అవకాశం ఎట్లా అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా చదువుకోగానే అయిపోగానే మనకి ఇర్వ్యూస్ ఉంటాయి మీకు మనం దాని యూటీలైజ్ చేసుకుంటే మనం విజయం సాధించినట్టు మనంగ యుటిలైజ్ చేసుకోకుండా దాన్ని పట్టించుకోకుండా ఆ చరలే తర్వాత చూసుకుందాం లేని అంటే ఇగ మనకు విజయం దక్కదు కదా మనం వాడుకునే బట్టి అంటే ఉంటదనమాట అందుకే
ఇంకా సమయం అనేది ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రతి పనికి సమయం అనేది చాలా అవసరం తర్వాత ఆ ఇప్పుడు పట్టుదలని పెంచుతుందండి పట్టుదలని ఆత్మవిశ్వాస సాని కృషికి ఫలితాన్ని ఇస్తుంది
మ్ అవును ఎందుకంటే మనం ఈ మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ ఈ టైలోపు మనం ఇది చేయాలి ఈ టైమ్లో అంటే మనం ఒక గోల్ అట్లా పెట్టుకోవాలను ఒక లక్ష్యం పెట్టుకొని ఈ టైమ్లోకి నేను ఇది చెయ్యాలి ఇది సాధించాలి అని పెట్టుకున్నాం అనుకోండి అది నిజంగానే అనై చేయగలను నేను చేస్తాను అని ఆ పట్టుదల, ఆత్మవిశ్వాసం అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా మనకి మనం నేర్చుకోగలం కూడా అనమాట మ్ అట్లా మ్ ఏంటంటే మనం ఈ లోపు చేయ గలము అని అనుకుంటే కనీసం ఒక వన్ అవర్ లేట్ చేయనా సరే చేయగలుగుతాం కదా
మ్
మ్ అట్లా టైం పెట్టుకొని చెయ్యాలి
ఉ అవునండి ఇంకాస్ సమయం అనేది మన జీవితానికి దిశను చూపిస్తుందండి.
మ్ అవునండి ఏ టైమ్ లో జరిగేది ఆ టైమ్ లో జరిగిపోవాలి అంటుంటారు కదా అట్లాది మ్ గోవిత ఫ్లో అన్నట్టు పోతనే ఉంటది దాంతో పాటు మనం మ్ వెళ్తూనే ఉంటాం ఇగా
మ్ ఇంకా చెప్పాలంటే కుటుంబ బంధాలని పెంచుతుంది. స్నేహ బంధాలని భద్రపడుస్తుంది. తర్వాత శాంతిని కలిగిస్తుందండి.
ఉమ్ అవునండి ఇప్పుడు ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఇంకెదైనా చిన్న చిన్న గొడవలు అనాయనుకో మనం కొంచెం గ్యాప్ తీసుకోవాలి.
హుమ్
మ్ ఇప్పుడుడెదైనా నువ్వు ఫ్రెండ్ గొడవపడ్డ అనుకో వెంబడెండి మాట్లాడుకుంటే గొడవలో అవుతాయీ తప్ప సాల్వ్ అవవు కదా మ్ కొంచెం టైమ్ తీసుకొని కూల్ అయ్యాక ఇద్దరు కొంచెం కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటే షార్ట్ అవుట్ అయిపోది.
అవునండి
జో అట్లా బంధాలను, స్నేహ బంధాలను వాటిని కూడా పెంచుతుంది అనే దానికి అదే
సృజనాత్మకతని పెంచుతుందండి. ఏకాగ్రతని పెంచుతుంది.
మ్ అవునండి
ఆ మీరేం చేస్తుంటారండి మీరు మీ టైమ్ టేబుల్ ఏమి రోజు లేచిన తర్వాత మీ షెడ్యూల్
ఆ నేనా అండి మార్నింగ్ సిక్స్ లెస్తానండి మ్ సిక్స్ సిక్స్ టు, సెవెన్ అట్లా వాకింగ్ యోగా ఆ టైప్ లో కొన్ని ఆసనాలు చేస్తూ ఉంటాను. ఇగ చేసిన తర్వాతా మ్ ఇగ మార్నింగ్ ఫ్రెషాప్ అయ్యిసి ఇగ మా సారు డ్యూటీకి వెళ్తారు కాబట్టి రీసెంట్ గా చిన్నడిని కూడా స్కూల్ కి జాయిన్ చేసాము మ్ సో వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. నేను ఫ్రెషప్ అయి మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా అండి.
మ్
నైట్ కూడా ఏం పెట్కోలేదు మేము
మ్
ఇంట్లో పనులన్నీ చేసుకుంటానుగా సెవెన్ టు నైన్ మొ త్తం ఇగ టిఫిన్ ఇంట్లో వర్క్ చేసుకోవడము, పూజ చేసుకోవడము. అయిపోతది ఆ ఇగ చిన్నోడికి తినిపించడము, మా వారు తినడము. వాళ్ళు తినేసి ఇంకా వాళ్ళు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు మా సారేమో ఆఫీస్కి వెళ్పోతారు నైన్ థర్టీ కల్లా మ్ ఇంకా వాళ్ళు వెళ్ళి తర్వాత మళ్ళీ ఇగ మిగతా పనులు ఉంటాయి కదా ఇంట్లో ఈ మార్నింగ్ ను చేసినాము వంటకు చేసిన సంబంధించిన బౌల్స్ అన్ని క్లీనింగ్ ఉంటది ఇగ ఇవన్నీ క్లీనింగ్ చేసేస్తాను క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆఫటర్నూన్ కి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా
ఆ
ఆహా మళ్ళీ ఆ వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. ప్రిపేర్ చేసి మళ్ళీ దానికి సంబంధించిన బౌల్స్ అన్ని కడిగేసి అది అనేసరికి ఇంకా ట్వెల్ థర్టీ అయితది.
ఆ
ఉమ్ వాళ్ళు వచ్చాక మళ్ళీ వాళ్ళకి ఫుడ్ పెట్టి చిన్నోడికి తినిపెచ్చేసి నేను తినేసి ఇంకా మళ్ళీ మ సార్రు వన్ థర్టీ టూ క అట్లా మళ్ళీ వెళ్ళిపోతారు అనమాట ఆఫీస్ కి లంచ్ చేసేసి ఇంకా తను వెళ్ళిపోయాక చిన్నోడిని పడుకోబెడతాను మా బాబుని
ఆ
ఇంగ పడుకోబెట్టేసిన తర్వాత నేను మళ్ళీ మిగతా వర్క్స్ మళ్ళీ రొ ఇంక మళ్ళీ బౌల్స్ క్లీన్ చేసేసుకొని బట్టలు ఉంటాయి కదా వాషింగ్కి ఇంకా మార్నింగ్ని అన్ని ఇగ వాషింగ్ చేసేసుకుంటాను అనమాట వాషింగ్ చేసుకొని ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటాక ఇగ
ఆ
ఫోర్ టు ఫైవ్ అట్లా రెస్ట్ దొరుకుతది కొంచెం ఫోర్ టూ ఫైవ్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా ఈవినింగ్ మళ్ళీ దాని ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు. చిన్నోడు కూడా లేసేస్తాడనమాట
అ
మ్ లేచిన తర్వాత ఇక మళ్ళీ మామూలే వాడికి పాలు పెట్టడం, స్నాక్స్ మళ్ళీ నైట్కి వంట ప్రపేర్ చేయడం ఇదే ఇంగా మా రొటీన్ అంటే మ్ ఇంగ హౌస్ వైఫ్ రొ టీన్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంతే ఉంటాయి మీ రొటీన్ ఏముంటదండి?
మాది ఏమిండదండి కాలేజ్ స్టూడెంట్స్ కదా కాలేజ్కి వెళ్ళడం, రావడం సరే అండి.
ఉహు ఓకే అండి మరి ఉంటామండి హ్మ్మ్ హ్మ్మ్ బాయ్ ఏ